ఉళ్ళు ఒళ్ళు కాండబ పెట అ మా తిరుపతి అన్న పోదం అరనా తిరుపతి పోదం చీరాల పోదాం ఆ చీరాల చీరాల బీచ్ు చీర వళ్ాల కొన్నచ్చ చీరాల చీరాాల పోదాం ఆ అయితే ఏ పోదాంలే మా ఒక రిఫ్రెష్మెంట్ లేక్కు ఉంటది
ఉమ్ ఏమోలే ఒకేలా ఒకవేళ అయిపోతే ఉమ్ ఒక రోజు ఒక రోజే కదా
ఆ ఆ ఆ ఆంతే రా పోదం పోదం
ఖాలీగనే ఉన్
ఉమ్మ్ అడపోయ్ ఏమున్నది మనం సెల్టర్ అడ పోయి మన షెల్టరే ఒక మా మన మన నాగరాజు మనలేక్కనే వామ్మో మా ఎవరనా చుట్టాలొత్తే అసలు ఆయన ఆగే ఆకే రకంగ కాదు మంచోడు ఈ ఈ నిజంగా ఈళ్ళు వీళ్ళు చెత్త బ్యొ వీళ్ళు చెత్త గాని ఆ ప్పు ఆయనన్న అన్న నాగరాజన్న మంచోడే ఆ అంతే టరు ఏ ఆగు రేపు యాడ ఈ రేపు మా సుట్టాలు నలుగురు సుటైటాలు కనపడదితే యాటనే కోద్దాం అంటాడు
పర్లేదు
రమ్మని ఒకసారి పోయి నంగా సూసినాం కదా ఆ యాటని కొద్దాం అంటాడు వాడు ఆడికిపోయి నాలుగు రోజలు వారం రోజులుంటే ఒకరోజు చికన్ తెప్పిచ్చిండు ఒకరోజు చాపలు తెప్పిచ్చిండు ఒకరోజు బోటి బోటీ తెప్పిచ్చిండు ఒకరోజు మటన్ తెప్పిచ్చిండు
అయ్యా ఈ తెలంగాణ తెలంగాణ బ్యాచే
ట్రం సాయంత్రం అయితే సా సాయంత్రం అయితే ఎక్కడున్నా ఆయన రొండు జే సీ బి లు ఉన్నాయిగా అ ఆ మొత్తంది ఓ నలభై యాభై కిలోమీటర్లు బొవుడు తిర్ వాళ్ళ వాళ్ళకిిచ్చుడు ఆ మళ్ళా మనద మన సాయంత్రం మన మన దగ్గరకి వచ్చి కలుసుడు బి వైన్స్ పెట్ వైన్ పోవుడు తీసుకపోవుడు మంచిగనే మంచిగా చూసుకున్నడు వీళ్ళందరి మీద ఆ వీళ్ళందరి మీద ఆయన వెయ్యి వాళ్ళు నయం ఇద ఇద్ ఆ మంచిగనే ఉన్నం మంచిగనే అంటే ఇపుడ్ పైసలు బాగానే ఖర్చు పోతాస్ సంపాయిస్తాడు ఖర్చు పెడతాడు
అదే అదే
ఇహట్ల మంచోడే
అదదే అందుకనే సరే మీ అవ్ తర్వాత వీళ్ళని చూసి అట్నే కనకదుర్గమ్మ కాడికిపొయ్యి ఆ
ఆ ఆ పోదాం కనకదుర్గమ్మబోయి అటు చిరాలవబోయి
ఉమ్ ఎందుకంటే
ఫస్ట్ చీరాల పోవాలే ఆ ఇగ దోన్ దేవున్ కడకి పోయి వాళ్ళింటి ఎందుకు పోవాలే
ఆ కరక్టెగదా అవును అడు
ఆ ఆ అంటే ఒక మూడు రోజులు మూడ్ రోజులు అయితే మూడు రోజులు నాలుగు రోజులు అయితే ఉ ఉంటదా అంతా సెలవుల్ నీకు ఆ అదే అదే హ్ అయితే ఒవేళ మేంబోత్ వచ్చినప్పుడు వీళ్ళు పిల్లలు తీసుకపోయి మేమ్ పోయినా కూడా నువు రోండ్రోజులు చూసుకొని నువ్వురా నువ్ వచ్చినా ఏం కాదు
అవునవును ఆ నన్నె ఏదన్న ఒక గోల్కొండ ఏదన్న ఒకటి చ్చిరంటే గోల్గొండకు ఇటు శాతవనణ గోల్ కొండకు నన్నెక్కించ్చిరంటే కతం
ఆ
రోడ్డుమీదోత్తా
అదే అదే బీచు మన బీచ్కి పోయి అప్పుడు మంచిగానిపించింది అయిన అసలు వాళ్ళు అసలు అసలు పిచ్చి కుక్కలైయ్యాయి ఇగ వద్దు ఈ అంత శత్త బ్యాచి ఆ పో ఓ వా-వాళ్ళు అసలు ఏ ఏ ఏ ఒకనికి తి ఇయ్యల తింటే ఇయ్యాల గడ్డి తింటే రేపు గతి లేదు మన అనంత మాట చెప్తానా నీ యా ఆ ఏ ఉండోదు ఉండోదు పోవాలి పోయి పోయి లక్ష లక్షులు సంపాదించినట్టు
ఉమ్ హు ప-మధ్యాహ్నం వరకు పోతే అయిపోవు అసలు
తెలవది గా అ అ ఆల్రెడీ రంజిత్ అన్నడు రంజిత్ బావ రేపు పొద్దుననే పోండి లే అట్లా పోదాం అనుకున్నారు మన ఆ పోదున్న లేసి ఏం
అవును నిజమే
ఆ అంత చెత్త చెత్త చేసిరు పోతే బీచ్కి పోతే పది గంటలకు పదిన్నర వరకు అడి పోయినామంటే సాయంత్రం నాలుగు ఉట్టిగానే ఐతది
అంతేనా
ఉట్టిగానే అయితది.
వామ్మో నా కదే ఆ ఏ మస్తు భయమైంది అసలు ఆ వాడు నాకు అసలు ఫస్ట్ వాటర్ అంటేనే మస్తు భయం
ఆ ఇది రామపురం బీచ్ మంచిగా ఉంటది మంచి రామపురం బీచ్ చీరాల బిచ్
ఆ అయా అదే కృష్ణ లంకయ్య గాని అట్లా అ గుంజుకపోడు అట్లంటే నాకు అసలు దిగా
అయిన ఇప్పుడు మనం ఈ ఇంటి కాని దూరం కాని ఇక్కడనైతే ఎంత మన దంతాల పేరు అంత కూడా ఉండదు.
దాంతలపిల్లం దగ్గర ఉందా
ఏ మీగదు మాకు
మీకే పది పది కిలో అ మరా అదే మరి పదిరా పది లేదు ప ఎక్కువ ఉండది వాళ్ళకి అంతేనా అవునా
అప్పుడు ఈ పది అంతా కూడా ఉండదు. ఈ ఏన్కాై మం క పోతే రెండు మధహ్ం రెడు రెండు తడాలు ఎక్కుంటాయి ఏమ అవుంది ఎనిమిది కిలోమీటర్ ప కిలోమీటర్ లోపే
అగే
ఆ మంచిగా
మధ్యలో గు టెంపుల్ ఉందాడా కదా మధ్యలోద గుడి ఇంకేద ఇంకే అప్పుడు ఏదో గుడి పోయినా ఉన్నది కదా రమ్మ ఏదో జాతరద ఏదో
ఎక్కడక
ఆ మీరు ఆడిపోయినాక ఒకనాడు జాతరకు పోయారు ఒకనాడు ఇటు పోయారు బిజు వేరు అయ్య ఎక్కలేదార మీరు
ఏయి
ి భయపడడం అనిలేదా
ఓహో ఇది ఇ ఇక్కడ చీరలు కద ఇక్కడనే ఇది మగతాల కవితల కవితల అక్కడ మగ ఇ ఇది ఇది ఆహా
కొండపాజతరా కోట కోట
కోట పకం అది అది అదిే ఇదిద ఉంటది ఇదేపుూరం ఇదేపుూరం ఇది ఆ అదేదో దేవుడుండేగా శుక్రవారం శుక్రవారం పోయి నరసింహ స్వామిదిదో దేవుడుండే గానే
అట్లానా అట్లానా ఆటే అనుకున్నా నేను కూడా పాలపిల్లలు
ఇది వేరు దాని పేరేం పేరో ఉన్నది ఆడ ఇంకా శివరాత్రి రోజు రికార్డింగ్ డ్యాన్స్ ఉంటాయి ఆట
వామ్మో యాండ్రంటేనే రికార్డింగ్ డ్యాన్స్ లో గాయాన్ని ఉంటయ
అది అది వాటి కోసం అనే నాని పో పో పోవలె ఆడాళ్లకి ఎందు అంటే ఇంట్రెస్ట్ అకి ఎందుకో ఇంట్రెస్ట్ పోదాం అంతే పోయినాం నైట్ రెండు గంటలకు రెండు గంటల గట్ట బయలుదేరి వచ్చినంది తిరుగి అమ్ము వాళ్ళు ఈమెకు వీళ్ళకు వాళ్ళు ఉళ్ళే వాళ్ళ ఆవిడట ఒక అంటే మిషన్ కుట్టిందట అలాయన నౌకరు వచ్చిందట వీళ్ళకి పరిచయంతోో ఆయన కానిస్టేబుల్ అన్నే ఉన్నాడు ఆయనే ఫ్రీ ఫ్రీ టికెట్ చిిప్పిించుడు ఆ ఒక్కడెక్కే వరకు సరిపో నేన్ ఎక్కలే ఇగ అబ్బో సచ్చినం అనుకున్నాం
ఆ
ఆ
వామ్మో అయ్యో
అమ్మో అసలు కింద కూర్చున్న వాళ్ళం ఏ మనం పైకి పోవాలంటే వాడు ఇట్లా గుంజితే ఓ అక్కడపోతంది మనం సగం సిటీ కనపడుతుంది
అమ్మో
అంతాయేతున్నది ఉన్నది
అబ్బో అటువంటి టాస్క్లు ఫుల్ గా చెయ్యద్దు
చేద్దాం మధ్యలో కూర్చంటే ఎం కాదు మధ్య కరెక్ట్ గా స్టార్ట్ మధ్య ఇటు అటూ ఉంటది అని ఫస్ట్ సీట్ అ సెకండ్ సీట్ అ కూర్చుమ్ అంటే ఏం కాదు ఇంకా ఇంకా అ ఇంక్ ఇంత దరిద్రం ఏంటంటే లాస్ట్ కూర్సున్నోళ్ళు నిలబడి నిలబడి ఓ అన్ని మొత్తుకుంటారు వాళ్ళు పొరగాలు వన్ వన్ంతైరె ము కరే ము నా నాకు పోరగాళ్లు జరిపాడతారేమో అని భయమ అయితంది నాకు
అ మరికా కాదా మరి ఎవనుందా ఆ మరి మ్ కొన్ని కొన్ని వీడియో లు చూస్తలేము అయి కూడ ద్ ఊడిపడి అంతా
హ మేల మేలచెరువు మేలచెరువు అది మేలచెరువు జాతర శివరాత్రి ఈలింగమంత కూడా వీళ్ళ దగ్గరనే ఉన్నది
అంతేనా
టూ దగ్గరవున్నది లే
ఎదో ఉన్నాయి లింగమం జాతర అది ఎప్పుడు విలుపడతలేదు నా అది అసల్
లింగ లింగడుళ్ళు పోతారాంట వచ్ సంవచ్రం
వచ్చే సంవత్సరం ఉంట రట్న వచ్చ సంవత్సరం ఉంటది
డా పుత్తింట్ అన్నారు
ఆ ఈసారి మేడాల జాతర అయితే వచ్చే సంవత్సరం లింగమంతల జాతర
ఆ
ఏ అయినా మనం జాతర అప్పుడు అక్కడ ఏం ఫెసిలిటీస్ ఉండవట మొత్తం చీకటి చీకటి ఉండదట మామూలుగా ఉన్నప్పుడే పోవాలి
ఓ ఇదేదో గ మధ్య గ గ అది గో గ గ మధ్యన ఒక దేవుడు ఫేమస్ అయ్యిండే ఏ దేవుడు ఎ అడికేళ్ళి ఏదో ఉండే
ఎక్కడ ఎట్
ఆట్ సైడ్ అడ అట్కలే వాళ్ళకలే అదేవ్ దేవుడు ఏ బొచ్చ మలత్తరలే నాల్గవ తల్ మూడు వారాలు పోతారట అని అనే ఆది ఇది
అదే కోటప్పకొండె అంటరు అ
ఏమో జాతర అన్నారు అదంత రేపు గుర్త వోత్తలేదు నరసింహ స్వామి ఏదో వల్లన్ ఇతరు ఎవడబ్బ బా స్వాములు ఎచ్చిరు అదే ఇదే ఏ
ఆ అదే నరిసిమ్మ స్వామి నరిసిమ్మ స్వామి తేవ్ బాగ్ గుడి కానీ అది
దాని పేరు వత్తలేదు
అ ఏమో ఎన్ను నిమ్మకాయల దో కుతరు అది ఇది అని
అ
ప్రతిఒక్కలు నిమ్మకాయ దొక్కాలి ఏమోమో చేయాలి ఏమో
ఓ ఇక్కడ్జ ఆటో ఏసుకొని శుక్రవారం రోజు ఆటో ఏసుకొని పోయి ఓ బొచ్ మంది పోయిరు
ఉమ్ బానే హ్మ్ వీడియోలు బానే వచ్చినాయి
అదేదో ఉండే
హ్మ్
ఇట్ ఇట్ ఇట్ సైడ వల్ల శివరాత్రి ఎర్రవరం అ ఎర్రవరం అ ఎర్రవరం వాన పక్కే మూడు కిలోమీటర్లే
అంతే ఎక్కడ నుంచి వేడపాలెం కంచా
కద్ వీళ్ళు వీళ్ళు వా వాద ఆంధ్ర ఇది పూర్తి ఇది మన ఇది తెలంగాణ వీళ్ళది కవితలు నానోళ్ళు నానోళ్లురు కాంచి ఆ అ
కోదారి కోదారి పక్క నుంచి కోదారికాంచి
ఇంక అవచ్చు
వాళ్ళ వాళ్ళది వేరే అలది ఆంధ్ర ఓ దూరం ట్ల
కానీ నా వాళ్ళ ఆయనకు ఆంధ్ర కల్చర్ ఉంది తెలంగాణ కలిసర్ ఉంది పర్లేదు అ అదే అంటన కల్చర్లు బానే ఉమ్ పోగుజేత్తా ఉండు
ఆ తాగ్ కానీ ఎక్కువ తాగడు బక్కటే క్వటర్ తాగుతాడు
వెరీగుడ్ సరె లే మరి